ఆ బాగున్నా బాగున్నం నువ్వు బాగున్నావక్క
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇవరి దాకా లంచ్ అయియంది సార్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు
ఆహా అవునా ఆ అయిపోయిందండి
కాలు సెవనమా ఈ రోజా నిన్న మ నిన్నెదు చికన్ ఉందిడి నైట్ ఏసినా అదేదినేసి నమ్ంద
అవునా మళ్ళీ సాయంత్రం పూట ఏం చేస్తారని ప్లానింగ్ ఉంది
ఏమింగ ఏదో ఒకటి టమాటలా లేకపోతే ఎగ్జా
ఆ
మీది ఏం కర్రీ అక్క.
నాది మధ్యాహ్నం ఇప్పుడు నేను పప్పు చారు చేసిన
మ్
ఆ కింద మేము కూడా
డిన్నర్కిి వేరే ఏ మన్న కూర చేస్తరా, అదేనా.
లేదు లేదు వేరే చేస్తాను ఏమన్నా.
ఆ హో
అ టీవీ చూస్తున్నారా టీవీ చూడ్డం ఇష్ట నిజమేనా
ఫుల్లు
అవునా ఏం చూస్తరు టీవీల సీరియల్సా, లేకుంటే మూవీస్ అ
అన్నీ కానీ స్టార్మా ఎక్కువ చూస్తాం స్టార్మాలా నైట్ సీరియల్స్ మొత్తం అన్ని సిక్స్ టు టెన్ థర్టీ వరకు.
అవునా బాబు ఉన్నాడు కదా మరి, చూడని ఇస్తడా.
ఇగ అందరం అవే చూస్తాము. ఆయన ఆడుకుంటాడు మద్యల సీరియల్స్ చూడ్డం అంటే మరీ ఇంట్రెస్టింగా చూడ్డం కాదు మధ్య మధ్యలో పనులు చేసుకుంటా ఆయన ఎయిట్ ఎయిట్ థర్టీ కట్ల పడుకుంటాడు.
బిగ్ బాస్ చూస్తరా మరి. స్టార్మా లొ
ఇంగ బిగ్ బాస్ ఎప్పుడో ఒక్కసారి ఎక్కువ చూడ మీరు చూస్త
పాలోవర్ ఆ నేను చూస్తాను.
ఆత్త, మమ్మీ
నాకు ఇష్టం.
మ్ రాను అటు
ఆహా ఏ హాలీవుడ్ సినిమాలు చూడరా. హాలీవుడ్ సినిమాలు గూడ చూస్తారా.
మ్ చూస్తాం వా యా
ఇంకా నేను అన్ని టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్, అన్నీ చూస్తాను నేను.
చుస్తారు మీరు మరి తెలుగులో ఏ చుస్తర, సినిమాల్ని హిందలో ఏ చుస్తారా.
తెలుగు సినిమాలు కూడ చూస్తాను నేను.
మ్ హు
హిందీ సినిమాలు కూడా చూస్తారు ఏంటిది
దయ్యాల సినిమాలు
అహ్హాహ్హా హార్రర్ మూవ్ ఫడ్స్ ఆల్ చూస్తా.
ఆహా ఎక్కువ అవే ఇంట్రెస్ట్ బాగా చూడాలని.
కూర్చొని
మ్ నేను ఎక్కువ అవే చూస్తా ఉమ్ కొన్ని మూవీస్ లో సీన్ టీవీలో తక్కువ వస్తాయి ఆర్ఆర్ మూవీస్ ఫోన్ లో చూస్తా నేను ఎక్కువ
ఆహా ఫోన్ లో చూస్తారా
ఆ
ఉహూ ఇంకా ఈ సారి దసరాకి ఎలా జరుపుకున్నారు మీరు దసరా
దసరా బానే
ఇక్కడ దసరాకి మరి మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తారా ఇక్కడనే జరుపుకుంటారా
పెళ్ళైన కొత్తలో ఒక టూ ఇయర్స్ పోయినా కాని ఇప్పుడు పోవట్లే ఇక్కడనే
అవునా ఇక్కడ మరి అందరు ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారా మరి కాలనీ వాళ్ళు
ఆ ఫ్రెండ్స్ అయితారు చుట్టూండ వాళ్ళు అందరు రిలేటివ్స్ అన్నట్టే
రిలేటివ్సేనా చుట్టూ
ఉమ్ చుట్టూ రిలేటివ్స్ ఏ
ఫస్ట్ డే నుంచి ఆడతారా మరి బతుకమ్మ
ఆ మాకు ఫస్ట్ డే నుంచి ఆళ్ళ ఆడతారు అమ్మ వాళ్ళ ఏమో ఫస్ట్ డై నుంచి వాళ్ళు ఆడరు
ఆహా
ఒక ఫస్ట్ డే మళ్ళ లాస్ట్ డ అంతే చిన్న బతుకమ్మ సద్దులు అంటారు
ఆహా ఇక్కడ మీ అత్తగారింటి దగ్గర అన్ని ఆడతారా
ఉమ్ ఇక్కడ అన్ని ఆడతారు డిస్టిక్ టైప్ ఉంటాది బతుకుపట్నంగా అక్కడ దుర్గామాతను వెడతారు ఆ మాల దగ్గర ఉమ్
మరి దసరాకి ఏం తీసుకున్నారు శారీ తీసుకున్నారా డ్రెస్ తీసుకున్నారా
సారినే
శారీ మీద తీసుకున్నారా
ఉమ్ బతుకమ్మ కదా ఇగ సారీ నే మామూలు అంటే పెళ్లి కాకముందు అన్ని డ్రెస్ లే అన్ని సారీ సెబ్బత్ మాలకు
అవునా మీరు పేరు స్తారా మరి బతుకమ్మ పూలు తీసుకొస్తారా
కంటే హెల్ప్ చేసారే ఇంకా ఎప్పుడు చేయలే మా మామయ్య పెద్ద బతుకమ్మ రోజు మా మామయ్య ఆడపడుచు మా అత్తమ్మయి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఉమ్ ఇంగ వాళ్ళే చేస్తారు మామూలుగా చిన్న చిన్న వాటికి నేను
కొంటారా లేకుంటే ఎట్లా అడవికి ఎక్కడన్నా దగ్గర వెళ్ళి తెస్తారా
ఆ వీలైతే ఉ పోతారు రెండు మూడు రోజులు ఆ పల్లెకు టోరే కొన్ని దొరుకుతాయి మేము కూడా ఆ కొన్ని పూలు దొరుకుతాయి మేము కూడా ఆ టూ ఇయర్స్ అయితాంది మేము కూడా కొనిక్కొచ్చుకుంటాన్నమ్
ఈ తంగడి పూలు గుమ్మడి పూలు దొరుకుతాయా
ఆ గుమ్మడి పువ్వులు ఉన్న తంగడి పువ్లు దొరుకుతాయి గునుగు పువ్వు దొరకది బంతి పూలు గునుగు పువ్వు టేక పువ్వు ఇంటి దగ్గరనే దొరుకుతది హు
మంచిగా ఉంటుంది కదా
ఉ టేక్ పువ్వుకు మనకు నచ్చిన కలర్స్ వేసుకొని బతుకమ్మ పేర్చుకోవచ్చు
ఆహా ఇట్లా కలర్లు ఇట్లా ముంచి తీసి పెడతారా
ఆ ముంచి ఇట్లా తీసి పెట్టడమే ఈ టేక్ టేక్ చెట్లు మామూలుగా పొలాం లా ఉంటాయి కదా బానే
అవున
ఉ అట్లా టేక్పూర్ బాగా దొరుకుతాయి ఇ బాగా పెద్ద బతుకమ్మ అవుతుది అన్నట్టు రెండు పేరుస్తాం లాస్ట్ రోజు ఒకటి పెద్దది ఒకటి చిన్నది
అవునా ఎలా మరి డీజే సౌండ్లో డీజే తీసుకొస్తారా బ్యాండా
లేదు డీజే నే మా చిన్నప్పుడు అయితే ఇంక ఓన్లీ చప్పట్లే ఉండేది ఇప్పుడు ఇక డీజే ఆల్సన్స్ కోలాటం ఏస్తారు బతుకమ్మకి
అక్కడ దుర్గాదేవి కూచుండా బెడితే అక్కడికి వెళ్తారా మరి పూజలాకి
ఆ అంటే అమ్మ వాళ్ళ దగ్గర ఉంది మా దగ్గర లేదు ఒకసారి మా పెళ్ళయిన కొత్తలో వెళ్ళినం పూజకి
మా మమ్మీ రన్ రండి అని
మతే ఆ ఏంటిది అక్కా.
మీ మమ్మీ వాళ్ళు రండి అని పిలుస్తారు కావచ్చు.
ఆ పిలుస్ అంటే వాళ్ళు పెట్టడం కాదు కాని గల్ ఒక గల్లికి పెడతరు.
అదే ఇ అందర
హ్ ఆ రమ్మంటారు కాని వీలయితే వెళ్తాం లేకపోతే లేదు. పండుగలకి రమ్మంటరు, కానీ మనకు పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దగా అయినాంకా ఏం పోబుద్ది అయితది. ఒకసారి రెండు సార్లు అంటే పోయినా ఇగా ఊ గా ఊకే అంటే ఇగా పోలేము ఇగా. మనము ఇక్కడ కూడా ఉండాలె కదా. హలో అక్కయ్య. వినిపి ఆ వినిపిస్తుందా ఫోన్ దూరం పెట్టినట్టున్నవు. ఆహా మీ వాయస్ లో అయిందయి
వాయిస్ క్లియర్గా రావట్లేదా.
ఆహా ఎన్ని కాల్స్ ఆ
ఇప్పుడు వినిపిస్తుందా సగా
ఆ వినిపిస్తుంది.
ఆ ఓ నాది ఇప్పటికి పది కాల్స్ అయినయి.
ఆహా ఇంకా టెన్ ఉన్నయి. నాయి ఇంకా థర్టీన్ ఉన్నయి. నేను ఇగా మధ్యల బాబు ఉన్నడు కాదా అనేసి ఎవరికి చెయ్యలేదు. మ్ ఇగా అప్పటికి ఇప్పటికి ఒర్రుతాండు మమ్మీ మమ్మీ అని టైం అయినంకా కట్ చేయి సిస్టర్. ఆ నేను చూసుకొని చేస్తా. ఇంకా స
ఇంకా ఏంటి చెప్పండి. మీ సైడ్ ఇంకా ఏంటి ఫెస్టివల్స్ ఇంకే బాగా జరుపుకుంటరు.
అమ్మ వాళ్ళకి దీపావాళి బాజరుపుకుంటరు.
హాతిఫా వదినా.
ఆ
దీపావళికి మరి పటాకులు అవి కాలుస్తరా.
ఫుల్లు చిచ్చు బుడ్డిలు, కాకర పుల్లలు. బాగా జరుకుతారు
వంటలు చేసుకుం స్తర మరి పిండి వంటలు అవి.
ఆ పిండి వంటలు అంటే ఇ దీపావళికి ఎక్కువ బెల్లప్పాలు బెల్లప్పాలు చేస్తరు, అవి దేవునికి నైవేద్యంగా పెట్టాలి కాబట్టి బెల్ల వాళ్ళది అయితే ఖచ్చితంగా ఎ మిగిల్ బెల్లం అప్పాలు. హర్షలు అంటారు వాటినే.
అర్షలు అం చగనాలు ఇవి ప చేసుకుంటారు కదా
అవి సంక్రాంతి కే ఇగ నేన్ కాల్ చేస్ లిఫ్ట్ చెయ్యి టెన్ మినిట్స్ సై అండి ఉ